హలో
ఆ ఏం చేస్తున్నావు్
ఏం లేదు ఇప్పుడే ఇంకా మా టెన్త్ ఫ్రెండ్స్ అందరూ చేసింటే మాట్లానాం
ఇపుడు కూడా మీ స్నేహితుల్ తో మాట్లాడుతున్నావా నువ్వు
ఆ అవును కొంతమంది బాగా పరిచయం ఉందనమాట ఇంకెంతయినా స్కూల్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కదా ఒక పదిేంల నుంచి ఆడే ఉంటాము బర్క్ బాండింగ్ కూడా బాగుంటుంది
ఉమ్
హమ్
ఏం మాట్లాడినావ్ మి స్నేహితులతో
అదే ఈ సారిే ఇప్పుడైనా అందరుూ రీయూనియన్ కలుద్దాం చాలా రోజులయింది కదా అనేస్ అనేసి అనుకుంటాంటిమీ అది ఎప్పుడైనా చూడాలి ఇంకా అందరుూ కలిసి తే
మీ స్కూల్ ఆ చానా సదుతున్నా
అవునా
ఉమ్ మీ స్కూల్ గురించి చెప్ ప్పచ్చు కదా కొన్ని మాటలు.
మా స్కూల్లో గురించా, ఆ ఒకసారి ఏమైందం టె ఒక మేము ఫ్రెండ్స్ ఐదుగురు ఉండే వాళ్ళం అనమాట, అప్పుడు మేడం కి తెలియకొ కుండా ఒక మధ్యాహ్నము వేరే వాళ్ళ ఇంటికి పోయింటిమీ
ఎవరింటికి?
మా ఫ్రెండ్ వాళ్ళ ఇన్ ఇంటికి వెళ్ళింటిమి కుక్కని చూద్దాం అనేసి
ఆహా ఏం కుక్క తెల్ తెల్లకుక్క న నల్లకుక్క
అది కుక్క బలే ఉంటుందన్ మాట ఆ బ్రౌన్ కలర్ చాక్లెట్ కలర్ లో ఉంటుంది.
తెల్లది కాదా?
అహా తెల్లది కాదు, అ బ్రౌన్ కలర్ది బలే ఉం తండ బొచ్చ కుక్క ఎక్కువ ఉంటుంది. అదే దాన్ని చూసి పెయింటిమి, మేడం పిర్యడ్ ఎదరగొట్టి పెయింటినమాట
ఏంది కుక్క కోసం ఒక పీరియడ్ ఏ ఎరగొట్ననా అందరు
ఆ అదే అప్పుడు కుక్కలు అంటే చాన ఇష్టం అన్నమాట, అందుకనేసి కుక్కల అండి అ మా ఫ్రెండ్కి చాన ఇష్టం అన్నమాట.
ఆహా అవునా అడి మొత్త పిల్ పిల్లి లేదా వాళ్ళ ఇంట్లో?
వాళ్ళ ఇంట్లో పిల్లి లేదన్నమాట కుక్క ఒకటె ఉంది.
ఎంది కుక్క సాకుతున్నరు వాళ్ళు
అంటే కుక్కలు ఉంటే కన ఇంటికి కాపలాగా బాగుంటుంది కదా అనేసి
ఆహా అవును భద్రద కోసం ఇంటి గురించి
ఆ అవును
ఎంత ఆ కుక్కకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి
ఆ కుక్కకి ఒక రెండు సంవత్సరాలు ఉంటాయి
ఆ వల్ల ఆ తల్లి తండ్రులు లేరా
వల్ల తల్లి త తండ్రులు లేదన్నమాట ఆ పిల్ల కుక్క బాగుంది కదా అనేసి ఎత్తుకొని వచ్చేసింది వాళ్ళ మమ్మీకి కూడా చెప్పుకోకుండా
ఎక్కడికి ఎతుకొచ్చేసింది స్కూల్కి ఎతుకొచ్చిందా
ఇప్పుడు ఎతుకొని వచ్చింద అనమాట ఇంక అందుకనేసి మేము చూసే పోయింటగిన చనా లేట్ అయిపోయిందా మేడం అయితే కిన ఎందుకు ఇంత లేట్ వచ్చినారని కట్టి పట్టుకొని ఉంది కొట్టడానికి అందరినీ
అయ్యో కొట్టిందా మరి లేదా
అంటే కొట్టలేదు గానీ తిట్టింది బాగా ఇట్లా పోతారా అనేసి అందుకు మేము ఏం చేసిందిమ అంటే తెలివిగా కుంకమ తీసు వెలి ఊరికే గుడికి పోయినామని పెట్టుకొని
ఓ మీరు అలా అబద్ తలుగు చెప్తారా
ఆ అద అబద్ధాలు చెప్తేనే కదా
ఆ అప్పుడు మీరు ఎన్నో తరగతి చదుతున్నారు
నేను అప్పుడు ఐదో తరగతి చదువుతా అండి
ఐదో తరగతికి ఇన్ని అబద్ధాలు నేర్చు
అవునా
ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు
ఇప్పుడా ఏం లేదు మం చ్చిగా గాలి
అవునా ఎక్కడ? ఆరు బయటనా లేకపోతే లో
ఉం
ఓహో మీరు ఇప్పుడు ఎన్నో తరగతి చదువు తున్నారు?
ఇప్పుడు నేనూ
క స్కూల్ంచ్చ స్కూల్కి ఓో ఆ డిగ్రీ అంటే ఏమిటి
డిగ్రీ అంటే మామూలు బ్యాచ్లర్ డిగ్రీ ఉంటుంది
హహ అవునా ఏమేమ్ ఉంటాయి.
దాంతో చాలా ఉంటాయన్నమాట మామూలు కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ లోనిక్స్ అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్
అవునా
ఆ మరి సివిల్ అంటా మేక్ కానికల్ చాలానే ఉన్నాయి
సున్నారు
నేను ఇందులో వచ్చేసి ఆ హా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూని కేషన్ చెదుతున్నా అనమాట
అంటే ఏంటి ఎలక్ట్రానిక్స్ అంటే పరికరమా లేకపోతే ఏంద దా పదం
ఆ పదం ఏమిటండి? తె
హా
మామూలు
అ
ఎక్కువ కరెంటు గురించి చెప్పే అనమాట
ఆ కరెంట్ గురించి చెప్పే పరికరంని ఎలక్ట్రానిక్ అంటరా?
అవును ఇంకా మా ముల్ ఏవైనా కూడా వస్తువులు మన ఇంట్లో ఉండే వాషింగ్ మిషన్లు ఫ్యాన్లు అన్ని దానికి సంబంధించి ఉంటాయన్నమాట ఉ
అవునా ఆహో
హ బావుంటుందా అవన్నీ
హ ఈ ఇప్పుడుమిచ్చ చదువుతురు కదా ఎంత డిగ్రీనా ఆ సరే ఆ దాంట్లో మీ స్నేహితులు ఎవరు లేరా మీకు
ఆ ఉన్నారు అండి ఉన్నారు మామూలు మావ మహాస్ హలో
మీ మీ వాయిస్ సరిగ్గా నాకు వినపడడం లేదు హలో
అవునా
ఆ మీగొంతు మీగొంతు వినబడం లేదు ఆ ఇప్పుడు చెప్పండి ఆ ఆ ఇప్పుడు చెప్పండి
అదే అప్పుడు మా కాలేజ్ కి వెళ్ళే దాంతో మా హాస్ట లో కూడా ఒక పిల్ల ఉందనమాట మేమిద్దరం కలిసి రోజు వెళ్తాంటం అ
ఎవరా పిల్ల
ఆ ఆ పిల్ల చాలా బాగుంటుంది అన్నమాట
అవునా
ఆ అదే జు మేమిద్దం కలిసి అది
మంచిదా చెడ్డదా అ పిల్ల
పిల్ల చెప్పు స్నేహితులకి ఒకరికి ఇక్కడ ఏమనా కోకుండా ఆ
ఓ అవునా బాగా చదువుతుందా లేదా
ఆ నువు బాగా చదువుతుంది అనమాట అందరికంటే
అబ్బ అవునా
ఆ
ఆహ తిన్నారా మీరు
అదే ఇంకా తినేకి పోవాలి అన్నమాట
అవునా ఏం చేసున్ టారు లేదు నేను ఇంగా తినలేదు ఇప్పుడే కదా ఉపవాసం ఇడిచింది
ఓ
కొంచెం సమయం కావాలి నెక్స్ట్ వేరే పదార్థం తినడానికి
అవునా
అంటే ఇది రంజాన్ నెల కదా ఆ ముస్లిమ్స్ అందరు ఉపవాసం సుమంటారు ఇంకా ఎనిమిది రోజులుంటే ఉపవాసం అయిపోతుంది ఏమి వర్క్ లేవా మీకు హలో హలో ఉన్నారా అండి హలో మీరు కొంచెం మీరు కొంచెం బయటికి రండి మీ గొంతు నాకు వినబడం లేదు
అవునా ఇప్ రా
ఇప్పుడు కూడా కట్ ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుంది కొంచెం బయటికి రండి
హా వస్తాన్న ఉ అంటే మీ పండగలో అన్ని బాగా పాటిస్తారు కదా మీరు
ఆ మేమన్నీ పా పా బాగా పాటిస్తామండి
ఆ
ఉ ఏవరు లేరా మీ మీ గదిలో
ల
హలో
ఆ వినపడిస్తోంది కదా ఇప్పుడు
ఆ ఇప్పుడు వినపడుతుందండి, మీ గదిలో ఎవర్లేరా, శబ్దమేం రావడం లేదు?
మా గదిలోనా, ఆహా ఎవరూ లేర్ దన్నమాట
ఆహా
ఉమ్ అయితే మీరు కూడా, బాగా చేసుకుండారు కదా పండగ?
ఆ, మేము చాల బాగా చేసుకుంటమన్ డి మీరు?
ఆ బాగా చేసుకుంటామనట్ మాది అప్పుడే ఒక పండగొస్తుందన్నమాట, ఆ పండగ వచ్చేటప్ ప్పుడైతే ఇనా ఇంట్లో అంతా ఉగాది పచ్చడి, అందరికి కొత్త బట్టలు
ఆ రోజు పచ్చడి ఎందుకు చేస్ తరండి
ఆ రోజు ఎందుకంటే మామూలు మన తెలుగు వాళ్ళకి అదే కొత్ త్త సంవత్సరం అన్నమాట. ఆంగ్లా వాళ్లై టి జనవరి ఫస్ట్ అట్ల చేస్తారు. ఇంగా మన తెలుగు వాళ్ళక్ టి ముందంతా, అదే కొత్త సంవత్సరం కాబట్ టే ఇంకా అన్ని రుచులు
ఉండాలె కాబట్టి అన్నీ కలిపి తింటరు.
అవును.
ఆ సినిమాల్లో చూస్తా ఉన్ తనండి.
అవునా
ఆ
ఉమ్ ఇంకా, ఆ రోజు అయితే గినా ఆ మా ఇంటి దగ్గర జ్యోతులు అలా చేస్తారన్నమాట.
జ్యోతులు అంటే?
జ్యోతులంటే ఇట్ల మామూలు పిండిదీ అవన్నీ చేసి దాంతో అగ్ అగ్గి అంటిస్ తారు. అవి పైన పెట్టుకొని తల మీద నాట్యం చేస్తారన్నమాట, డ్యాన్స్ చేస్తూ చాన బాగా
అయ్యో! నాట్యం చేసేటపుడు కింద పడిపోతే ఏం కాదా!
అంటే వాళ్ళు బాగా ప్రాక్టీస్ అయింటారు. బాగా నేర్చ్ కొనుంటారు.
ఆహా
అది కేవలం మగవాళ్ళు మాత్రమే చేస్
ఓహో ఏమండి ఆడవాళ్ళు చేస్తే ఏం అన్న అయి తుందా?
ఆడవాళ్ళు చెయ్యరు గాని మామూలుగా ఆ రోజు వాళ్ళు ఆ స్నానం చేయికోకుండా ఉండి ఇట్ల ఏదో సూదా నోట్లోకి కుచ్చుకుంటారన్
తియ్యో నాలుక పొయిన కదా అండి.
ఆ నాలుక పైనా
అయ్యో ఎందుకు నో వాళ్ళకి నొప్పి ఉండదా!
ఆహా ఏం ఉండదు. అప్పుడు కుచ్చేటప్పుడు ఒకటి నొప్పి ఉంటుంది. మళ్ళీ మామూలుగానే ఉం
అవునా
ఉమ్